హలో
హలో
హలో అండి ఏం చేస్తున్నారు?
ఆ ఏం లేదండి ఖాళీగానే ఉన్నానండి, ఇప్పటికైతే మీరేం చేస్తున్నారు.
నేను కూడా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చానండి.
అవునా మార్కెట్కి వెళ్లారా ఏం తీసుకున్నరండి మార్కెట్ లో
మార్కెట్ లో అండి ఈ రోజు ఖాళీగా ఉన్నాను. కాబట్టి మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపోయే కూరగాయలు, పండ్లు అలానే చిన్న చిన్న వస్తువులుండి ఇంకా మన ఆడవాళ్ళకి ఏమింటుంది కమ్మలు, గాజులు అ ఇంకా మధ్యలో శ్రీరామనవమి ఉంది కాబట్టి.
అవునండి ఇంకా పండ్లు, కూరగాయలు ఆ నేను కూడా ప్రొద్దున్నే వెళ్ళాలండి. మార్కెట్కి ఇంకా చాలా రకాల కూరగాయలు తెచ్చాను. ఆకుకూరలు తెచ్చాను మార్కెట్లో ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి కదా. ఇంకా పాలకూర, తోటకూర ఇంకా మునగాకు ఇలా అన్ని తెచ్చాను. మునగాకులో అయితే చాలా కాలుష్యం ఉంటది కదా. మనకి చాలా హెల్త్ కి మంచిది కదా.
అవునండి అలాగే ఏంటంటే అలానే మార్కెట్ నుంచి షాపింగ్కి కూడా వెళ్ళానండి పండుగ కోసం. ఇక్కడ షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయిండి నార్సింగ్ అని, మాంగళ్యం అని
హుమ్మ్ అవునండి ఇంకా అందులో ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు కదా.
అవునండి ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి.
అవునండి ఇంకా ఆడవాళ్ళకి ఇంకా షాపింగ్ చూస్తే అదే పని కదా ఏదో ఒకటి కొనలేకుండా ఉండం కదా, ఇంకా ఏదో ఒకటి తీసుకున్న కొత్త బట్టలు మంచిగా డ్రెస్లు, శారీలు అన్నీ కొంటూ ఉంటాం మనమైతే
అవునండి ఇంకేంటి అండి మరి తిన్నారా
ఇంకా లేదండి. తినాలి ఇంకా మేము కూడా మీరు స్ట్రీట్ షాపింగ్ వెళ్ళారు ఎప్పుడైనా
ఆ వెళ్తా కదండి మా దగ్గర ఉన్న ఏరియాలో
అవునం ఇంకా అక్కడయితే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా, ఆ షాపింగ్ లో అన్ని కొనుక్కవచ్చు. మనకు దొరికినా దొరకందంటే ఏమి ఉండదు అన్ని విధాలుగా దొరుకుతాయి మనకి.
అవునండి స్ట్రీట్ షాపింగ్ లో ఎక్కువ ఇంకా కొనడాం కంటే తినడమే ఎక్కువ ఉంటదండి. ఎప్పుడు తన్ననట్టే అంటే చిరు తిండలండి పానీపూరి గాని, కట్లెట్ గానీ, మోమోస్ గానీ ఇవన్నీ విపరీతంగా తినేస్త చ మీన్ తినడం కోసం వెళ్ళటట్టు ఉంటది. ఈ వస్తువులు కోనడం కంటే
నేను కూడా పానీపూరి చాలా తింటాను అండి. అది కూడా నాకు చాలా ఇష్టం, అసలు ఇంకా స్ట్రీట్ క వెళ్తే ఇంకా అదే పని కదా. ఇంకా మొక్కజొన్న అది కూడా తింటూ ఉంటాం.
అహా
అవునండి అసలు చాలా బాగుంటది కదా ఇంకా మన
షాపింగ్ చేయడం తక్కువ అలా తినడం ఎక్కువ ఉంటుంది ఇంక మీ సైడ్ మీరు ఎలా వెల్తారు అంత అ వారంలో ఇ ఇన్ని రోజులు మార్ కటు పెడతారు అని అట్లుంటది కదా అంటే మా సైడ్ అయితే మండే ఫ్రైడే ఉంటది ఇంకా అప్పుడు అన్ని అన్ని వస్తువులు దొరికేస్తాయిడి ఇంకా వారానికి సరిపో అప్పుడే కుంటాం మరి మీరు ఎలా చేస్తారు
కూడా ఇంకా అంటే షాపింగ్కి వెళ్ళాలంటే ఇంకా గురువారం షాపింగ్ మార్కెట్ ఉంటదండి అన్ని రకాల కూరగాయలు ఒకే ప్లేస్ లో ఉంటాయి ఇంకా ఆ రోజు మేము వారానికి సరి పప్పల కూర తెచ్చుకుంటాము చాలా రకాల ఐటమ్స్ ఇంకా పండ్లు కూరగాయలున్నీ తెచ్చుకుంటామండి
అవునా ఇంకా సోమవారం రోజు ఉంటుందని చెప్పాను కదండి ఆ రోజ అయితే అన్ని ఫ్రెష్గా దొరుకుతాయిండి మాకైతే మాకు ఆ ఉదయం బేడ్ స్తారు మళ్ళీ రాత్రికి కూడా పెడతారుడి ఇక్కడ మార్కెట్ ఉదయాన్నే వెళ్ళి తెచ్చేసుకుంటాం ఎందుకంటే ఫ్రెష్ ఉంటాయి కదా సో తెచ్చేసుకుంటాం
అవునండి ఇంకా మేము ఈ
షాపింగ్కి వెళ్ళినప్పుడల్ అయితే నేనైతే చాక్లెట్స్ బిస్కెట్స్ బ అవునా అండి అవునండి మీకు ఇష్టమైన ఆ ఖచ్చిత మొత్త అండి మీకు ఇష్టమైన స్ట్రీట్ షాపింగ్ లో అంటే ఈ ప్లేస్ లో బట్టలు బాగుంటాయి ఈ స్టాల్స్ దగ్గర బట్టలు బాగుంటాయి అని అ ఉంటాయి కదా
మీ మా అయితే ఇంకా హైదరాబాద్ లో హైదరాబాద్ కి అయితే కుక్కట్ పల్ లో షాపింగ్ అయితే చేస్త
చేస్తూ ఉంటాం ఇంకా కోటీలో కూడా చేస్తూ ఉంటాం
అక్కడ చాలా మంచి కోస్ట్ లో మంచి కాస్ట్ లో వస్తంటాయి కదా డ్రెస్సెస్ అయినా ఇంకా బుక్స్ కూడా కొ చంటూ ఉంటానండి నేను ఖళీ టిమ్ లో ఇదైనా టూ అవర్స్ చదువుకోవడానికి
అవునండి మనకి మనకి ఏమంటారు మనకు అనుకూలంగా ఉండే రేట్స్ లో మనకు దొరుకుతాయి అండి కోటీలో అయితే
అవునండి మనం మంచి మంచి ప్రైస్ లో దొరుకుతూ ఉంటాయి కదా చాలా
అవునండి
ఇంకా ఇంకా మీ చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ కొన్నారు ఎప్పుడైనా
ఖచ్చితంగా కొంటానండి మేము నెల నెలకి వెళ్ తామండి అంటే ఆ నెలలో ఒక టూ త్రీ డేస్ అలా హాలిడేస్ వ వచ్చాయి అనుకో ఖచ్చితంగా చార్మినార్ కా వెళ్తాం అక్కడ నైట్ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ లో మొత్తం ఉన్నవి లేనివి అన్నీ కొనేస్తా కొంటాం మండి ఇంకా దేవుడి దగ్గర పెట్టే అగరబతి లు డూప్ స్టిక్స్ ఇవన్నీ మేం అక్కడే తీసుకు కుంటామండి ఎందుకంటే అంటే అందులో వచ్చే అందులో నుంచి వచ్చే సువాసన బాగుంటది
అవునండి ఇంకా చాలా బాగుంటది నాకైతే
చార్మినార్ దగ్గర షాపింగ్ అయినా ఇంకా అక్కడ మల్ల మనం ఫుడ్ అయితే ఇంకా మర్చిపోము అండి అవునండి రకరకాల ఫుడ్ ఉంటే అలాగే అమ్మవారి గుడి కూడా ఉంటది భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కి కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్తామండి ఇంటికైతే
అవునండి ఇంక ఉమ్ చాలా బాగుంటుంది ఇంకా షాపింగ్ అంటే చాలా అండి మన అమ్మాయిల అయితే ఇంకా అన్ని రకాల బట్టలు మంచిగా పండగ వేళలో అయితే ఇంకా రకరకాల బట్టలు కొంటా ఉంటామండి అసలు
అవునండి ఇ ఇంకా ఇదేమంటారు ఇట్లా ఇలా స్ట్రీట్ షాపింగ్ మొత్తం కాకుండా మీరు నార్మల్ గా డ్రెస్సెస్ కుట్టించుకుంటారా లేదంటే రెడీ మేడ్ వే తీసుకుంటారా
ఇంకా ఈ రోజు
రోజుల్లో ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నానండి ఈ మధ్య అవునా అండి ఎంటాండి నేనైతే మాక్సిమం కుట్టిస్తే కుట్టించేస్తానండి మంచిగా నాకు నచ్చిన డిజైన్లో నాకు నచ్చిన అంటే క్లాత్ తో నేను చాలా నాకు నాకు నచ్చినట్టు కుట్టిచ్ కుంటానండి ఇంకా నైట్ వేర్స్ ఎట్లా అంటే కదా అవునండి ఎ ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తానాని మనకి న నచ్చినట్టు కుట్టించుకోవచ్చు కదండి మనం తీసుకున్న క్లాత్ అయితే ఇప్పుడు చాలా వరకు ఆ క్లాతు క్వాలిటీ కూడా అంత బాగుండట్లేదండి. కదండి అంత క్లాత్ క్వాలిటీ కూడా, అంత బాగుండ లేదు ఇంకా మనం ఏదైనా ఆన్లైన్ లో తీసుకుందాం అన్నా కూడా అది ఒక డౌట్ అండి ఎలా వస్తది ఏం వస్తది అని మీకు ఒకటి తెలుసా నేను ఒకసారి ఒక త్రీ టాప్స్ అలా ఆర్డర్ పెడితే నాకు మొత్తం బార్బిడల్ ది సెట్ వచ్చిందండి. ఇంకేం చేస్తాను రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా లేదు.
అయ్యో
అవునండి అందుకే ఇంక అప్పటి నుంచి నేను ఆన్లైన్ లో షాపింగ్ చేయనండి.
అసలు మన
బయటక వెళ్ళి మంచి ఫ్రెండ్స్ తో కుటుంబ సభ్యులతో చేస్త ఆనందమే వేరు అలాంటి షాపింగ్ చేయాలండి ఇంకా ఆన్లైన్ ఏదో ఖాళీ టైము లో చేస్తూ ఉంటాం. ఈ మధ్య దారుణంగా అసలు కూరగాయలు కూడా ఆ ఆన్లైన్ లో బ్లింకెట్ లో ఇవన్నీ ఏంటో మా ఇంటి పక్కన వాళ్ళయితే కోత్తిమీర కట్టె కూడా బ్లింకెట్ లో తెప్పించుకుంటారండి.
అవును ఏ ఫూట్ అయినా కరివేపాక అయినా ఇంకా ఏదైనా అని చాలా బద్దక మర్చిందండి ప్రజలకు
అవునండి మరి అది షాప్ ఏమన్నా చాలా
మంచిగా కాలినడకన వెళ్తే వ్యాయామం కూడా అవుతుంది కదా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అలా ఆలోచించట్లేదండి మంచిగా అందరు ఫ్రెండ్స్ తో కలిసి అలా వెళ్తూ ఉంటే మనం బయట ఏదైనా తినచ్చు. మంచి ఇగ ఈ వేసవి కాలంలో అయితే ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు కొబ్బరి బొండాలు తాగొచ్చు చు వెళ్తూ వెళ్తూ చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటదండి. అసలు అందరు వెళ్తే మాత్రం
అమ్ మనము ఇలా అ స్నేహితులతో నీ కుటుంబ సభ్యులతో కాని అయితే ఒక్క షాప్ అనుకొని ఎన్నో షాప్ తిరిగి ఎన్నో బట్టలు కొనిగిసుకొని వేసుకుంటాని ఇంకా
అవునండి ఇంకా స్నేహితులతో వెళ్తాం మాత్రం స్నేహితులతో వెళ్తే మాత్రం చాలా బాగుంటదండి ఇంకా ఇంకా పెళ్ళికి కూడా ఇంకా ఇంకా ఇంకా మనమే ఇంకా ఎక్కువ కొంటూ ఉంటాము అసలు చాలా బట్టలు కొంటాము అసలు విపరీతంగా
బట్టలు నగా గలు ఏవేవో కొన్ని ఇస్తామండి ఇంకా ఈ ఈ కాలంలో అయితే ఎన్నో డిజైన్స్ వచ్చాయండి మరి ధరలు కూడా అంతే ఉన్నాయండి
అవునండి ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి అసలు ఏది కొందామన్నా కానీ చాలా డబ్బుతో కూడుకున్నాయండి అసలు
వ్యాపారంగాలు వ్యా
ఇంకా మీరు మేము ఇంకా షాపింగ్ అంటే బట్టలు ఇవి కాకుండా ఇంట్లో కావల్సినవి కూడా కొనుకుంటామ అండి మేము రకరకాల పప్పు దినుసులు ఇంకా ఇంట్లో కావల్సిన క స్ ఇది అది అనుకుంటా అన్ని కొంటూ ఉంటాం
అవునండి మీరు అన్నారు కదా ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేస్తా అని ఏదో ఒక రోజు మనం మనం కలిసి స్ట్రీట్ షాపింగ్కి ఖచ్చితంగా తీసుకెళ్తామండి మిమ్మల్ని
ఆ ఖచ్చితంగా వెళ్దాం అండి మనం ఇంకా వెళ్ళి ఇంకా అన్ని రకాల కొనుకుందాంండి అసలు బట్టలు ఇంట్లోకి కావాల్సినవి కూడా కొనుక్కుందాంండి అసలు
సరే అండి మరి ఉంటాను నేను ఇంకా మన కుదిరినప్పుడు వెళ్దామండి సరే
సరే అండి ధన్యవాదాలండి అ